హలో
ఆ నమస్కారం అండి మేడం
ఆ నమస్కారం మేడం బాన్నారా మేడంమ్
ఆ బాన్నామండి మీ బాన్నారా
ఉ బావునా ఏం చేస్తున్నారండి
ఏం లేదండి కళీగనే ఇప్పుడే పిల్లలు ఒచ్చిరు స్కూల్ నుండి
అవునా ఉ పిల్లలకి మల్ల ఏమన్నా స్నాక్స్ చేస్తుంటర మేడం మీరే ఇంట్లో
అవునండి చేస్తామండి ఇంట్లో
ఉహు వంటలొచ్చా మేడం బాగా మీకు
అంటె బాగా అంటే లైట్ గా ఓచ్చు మేడం
ఆ అంతే పిండి వంటలన్
ఆ పిండి వంటలు ఓచ్ చ్చు మేడం
ఆహ మీరే జేస్తుంటరా బయట కొనుకొచ్చుకోకునా
ఆ ఇంట్లనే చేస్తుంటమండి బయట తెచ్చుకోము అండి ఏం
గవును అవను లేండి అదే వొచ్చిన వాళ్ళ అయితే ఇంట్లోనే ఎస్ కుంట హ్హపీ గా సరిగా
ఇట్లా చేసి పిల్లలు పెడ్ తే బాగుంటందండి బయట ఫుడ్ అంత బాగుండదు కదా ఆయిల్ అన్ని ఎట్లనో ఎట్లనొ ఉంటాయి కదండి బయట ఇంట్లో అయితే మనం జేసి పెట్టింది బాగుంటది కదాండి
అవునా ఏం చేస్తుంటరు మీరే ఎక్కువ బాగ
ఎక్కువ చే పియింటండి
ఆ వంటలు బాగా ఎక్కువ ఏం చేస్తుంటరు పిల్లలకి అంటున్నా మురుకులు ఇవి అంటరు గదా అట్ల జేస్తరా
అయ్ మేడం
మురుకులు ఇట్ల
ఆ చేస్తాం మేడం మురుకులు చేస్తాం మేడం పిల్లలకి ఆ బియ్యపిండి నువ్వులు ఓమో ఏసి మురుకులు చేస్తమండి ఒక రెండు మూడు కిలలు జేసింటరు ఆ మా అత్తమ్మ ఉంటదండి మా తోనే అత్తమ్మ చెటి చేస్తే ఆ మా అత్తయ్య గారు ఉంటారండి మా మామయ్య అత్తమ్మ వాల్లు నా అచ మా అత్తగా హెల్ప్ చేస్తారండి అలాంటి వంటలంటె మా ఆ వాళ్ళే కొంచెం ఎక్కువ మాకు సయపడతరండి ఆ అంటే చేస్తారండి వంటలు పెద్ద పెద్ద ఏమన్నా ఉంటే అ అత్తయ్యనే చూసుకుంటదండి చాలా
అవునవునులేండి కొంచెం క్వాంటిటీ తెలిదు కావట్టి వాళ్ళయితే
తెలుస్తదండి వాళ్ళకైతే అన్ని తెలుస్తదండి పెద్దవాళ్ళుంటే చాలా హెల్ప్ ఫుల్ గుంటదండి మనకి ఇ చిన్న వాళ్ళకి తెలియని అన్ని చెప్తా ఉంటరు
ఉమ్ మీకే బాగా మీ అత్తయ్య బాగా హెల్ప్ చేస్తాదన్నమాట
ఆ అవునండి సంక్రాంతి వస్తే ఉంటది కదండి అప్పాల్ జేయుడం చాలా ఉంటాయ్ అవ్వి అప్పుడు
ఆ అదే అదే
తే వాళ్ళే అన్ని ముందేసుకొని చేస్తారండి మాకె అంత తెలియదండి
అవునవునండి మీ అత్తయ్య నే చేస్తారా వంట
వంట నాన్ విజ్ అయితే అత్తమ్మ చేస్తాదండి ఆ నార్ ర్మల్ గా అయితే నేను చేస్తాండి ఇగ
అవునవుండండి మీ అత్తయ్య నాన్ వెజ్ బాగా చేస్తారా
ఆ బా చేస్తరండి
అవునండి మీ దగ్గరే ఉంటరా మీ అత్తయ్యమీ మామయ్య
ఆ మాతోనే ఉంటదండి మా దగ్గరే ఉంటరు
అహ మీ మామయ్య ఏమన్నా చేస్తారా
ఆ ఇంట్లో కూరగాయలు పండిస్తారండి తోట ఉంది మాది మాకి మా ఫ్యామిలీకి అవి చు కూరగాయల చెట్లు తోటగూర పాలకూర అవన్నీ ఆ ఉందండి ప్లేస్ ఉంది దాంట్లో చూసుకుంటడండి తోటలాగా అన్ని కూరగాయలు పెట్టేసి వాటర్ పట్టుకుంటూ ఇంట్ల మందం మాకు బయటయ్ నుండి
కూరగాయలు గూడా ఏం కొనాల్సిన అవసరం లేద్ న్యాచురల్ గా వండిస్తరు
అవునండి న్యాచురల్గనే అన్నీ మేము ఇంక్ టునో ఇంట్లనే చే చేసుకుంటాం అన్ని పాలకూర తోటకూర పచ్చిమిరపకాయల్
ఇప్పుడేమంటే ప్లేస్ ఉండదు అంత స్పేస్ ఎక్కడుంటది ఇంతముందు పల్లెటూరు అన్నా గూడా కొందర్కి స్పేస్ ఉండదు
ఉండదండి అవును బోరు ఉన్నదండి మాకు కొంచం దగ్గర వాట్రు
ఆ స్పేస్ ఉండాలి ప్లెస్ ఓపిక గూడ ఉండాలి ఇంట్లో ఎవరొకరు ఆ చెస్ సేవలుండాలి అవన్నీ ఊమ్ ఇంగ మీరు మీ అత్తయ్య మామయ్య ఉన్నారు గాబట్టి వాళ్ళు బాగా హల్ జేస్తరు
అవునండి
ఉహు ఇంక న్యాచురల్గా అన్ని వండిస్తరా కూరగాయలన్నీ
అవునండి అన్నీ యూస్కుంటడు మామయ్యనే విత్తనాలు దెచ్చేసి ఇప్పుడు స్టార్ట్ ఏశానండి ప్ ఆ అంతా సాప్ చేసి ఆ అవన్నీ స్టార్డ్ జేసారండి అన్నీ
మ్మ్ హు అవునవున్లేండి గ్రేట్ మళ్లా ఇంకా కొందరు అద్ తే వాళ్ళకి ప్చ్ టీవీలు సెల్లులు పట్టుకోకుండా ఇదొక టైం పాసు ప్లెస్ దాని వల్ల మన హెల్త్ రెండూ బాగుంటయ్ ఇంకొందరు ముస్ సలోళ్ళు జేస్తరంటే ఆ ఇంగ చేసినంతకాలం చేసినామనేసి ఖాళీగ్గూర్చొని టీవీలు సెల్లులు బట్టుకొని ఉంటరు
ఆ అట్లా లేదండి మా మామయ్య చాలా మాకు హెల్ప్ఫుల్ గా ఉంటడండి
మళ్ళదే నిజంగా గ్రేట్ మేడం అట్లా ఆ వయసొచ్చేసరికి వాళ్ళకి టైం పాస్ అవుతుంది గదా, రోజంతా టీ
కదండీ గట్లగాదురా, గిట్లని చెప్తడండి చాలా
అదే సెల్లులు, టీవీలు చూసే బదులు ఇది హెల్తీ హెల్త్ తెస్తుంది చేయడం వల్ల, వాళ్ళు గుడా బాగా తిరుగుతూ ఉన్నట్టు వాళ్ళకి కొంచమంటే ఇదంటే పెద్ద వర్క్ గుడా ఉండదు గదా.
అవునండి ఇప్పుడు ఖాళీగానే ఉంటది కదండి, బైటికెందుకు అటిటు ఎళ్లడం.
ఆ వాకింగ్ ఈ వాకింగ్ లు జేసే బదులు, మన ఇంట్లో పని మనం హ్యాపీగా జే సుకోవచ్చు ఇక, ఆ మనం ఎండకు, వానకు గాలికి తిరుగుతుంటే మన హెల్త్ కూడా బాగుంట్
బాగుంటది మేడం అవును, అవి వాతావరణం గుడ చల్లగా, మంచిగా మంచిగ మం చెట్లు ఉంటయండి మా చుట్టూ చెట్లు వెట్టిండండి, అన్ని అన్ని పూల చెట్లు పం మామయ్యనే వెడ్తరండి ఇంట్లో, ఆ కుండీలు టే వాటర్ వట్టడం అవన్నీ మా మామయ్యనే జూస్కుంటడండి అవన్నీ.
చాలా గ్రేట్, అంటే ఇంతకుముందు ఏం జేసేవాడు మీ మామయ్య?
మావయ్య సింగరేణిలో జేసేదండి, ఆ
స్ ఓహో సింగరేణిలో జేసేవాళ్ళ. రిటైర్డ్ అయ్యారా ఇప్పుడు? ఆ పిన్చన్ గుడ ఒస్తదా వాళ్ళకి రిటైర్డ్ అయినొళ్ళక్?
అప్పుడు స్టార్టింగ్ లో ఉండేదండి తక్కువ.
ఆహా
ఉహు
అవునానండే ఎంతైనా ఇద్ చేసే వాళ్ళు గావట్టి ఖాళీగా కూర్చోరు వాళ్ళు. వాళ్ళు ఏదో ఒక పన్ చేస్తానే ఉంటారు.
చేస్తనే ఉంటరు మేడం అవును.
గ్రేట్ మీకైతే హ్యాపీగా హెల్తీ ఫుడ్డు, అవే హెల్తీగా కూరగాయలన్నీ
ఆ పండిస్తడండి ఇవన్నీ చూస్తడు, అన్నీ ఉమ్ ఇవన్నీ కా కాలీఫ్లేవర్ పెడతడండి మళ్ళీ ఆ ఉల్లిగడ్డలు, ఆనియన్స్ ఉంటయి కదండి. ఆనియన్స్ లో అవి మాకు ఇయర్ అన్ని అయ్యేటి ఇట్లా ఇట్ల చేసి పెడతడం, చేస్ చూడు ఉమ్ ఆ అవి నాటేస్తరండి ఫస్ ట్ మొలకలు తీసుకొచ్చి నాటేసి, అవి అయిన తర్వ త అవి తీస్తరండి గడ్డలు తీస్తరు ఇగ.
అయితే న్యాచురల్, అన్ని వెజిటబుల్స్ మీకు నచుర
మందుతోనే ఇది తయారు చేయకుండా, మన మన స్వచ్ఛంగా మనది మన నా ఇట్ల బయట అన్ని ఉమ్ బయట చూస్ స్తరు కదండి అన్ని ఇప్పుడు, మందులతోనీ తయారీసి తొందర తొందరగా తీసుకొస్తరు, అట్ల గాకు కుండా ఇంక్ అట్లనే అవన్నీ చేస్తరండి, ఆ ఎరువు తీస్ కొస్తరండి మాకు దూరంగా మేకలా అవి ఉంటయండి, అవి వన్ ఇయర్ కి ఒక్ ఒకసారి ఇగ ఇవి కొంచం సంచులల్ల నింపుకొచ్చి చెట్ల కన్నీటికేస్తారండి.
అవునవును ననా
చలదు అవునండి.
నాచురల్ గా ఉండటం వల్ల కొంచెం బెటర్ ఇంకా ఇది పర్ గట్లో వస్తే స్ప్రే చేస్తారా ఏమన్నా నాచురల్ గానే అది కూడా
అవి కొద్దిగా అవి ఇవి ఉంటాయి కదండి కొంచెం పైన పైన స్ప్రే కొడతారు అండి అంత వాటర్ కొంచెం ఎక్కువ కలిపేసి
వాటికి కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఆవుది ఉంటాయి కదా అవుది బాత్రూమ్ ఉంటాయి కదా ఆవు ఆ పంచ
ఇమ్ దోమా అవి ఇవి ఉంటాయి కదండి దానికి రాకుండా తోట కూరకి ఏమన్నా ఇట్లా దొ ఇట్లా ఇట్లా ముడతలు అవి ఇవి వస్తాయి కదండి
ఉమ్
అవి రాకుండా కొంచెం ఇట్లాంటిది
మాములుగా కొందరు అవి కూడా స్ప్రే చేయకుండా ఆవు పంచకమే ఆవు పంచకమే ఇట్లా చేస్తారు
ఆ ఏస్తారండి అది కూడా ఏస్తారు అవును
ఉమ్
ఉమ్
అట్లాంటివి అయితే కొంచెం ఇంకా మనకి ఉమ్ ఆర్గానిక్ గా ఉన్నట్టు ఉంటాది అసలు
ఆర్గానిక్ టమాటాలు కూడా ఇవివి అన్ని రెడీ చేస్ కోచండి ఇంట్లోనే కాని చేస్తాదండి అన్ని చేస్తాది
ఏ రోజు ఆ రోజు చెట్లు లో నుంచి తెం
ఆ అవునండి కొత్తిమీర పుదీనా ప అవన్నీ పచ్చడి అవి ఇవన్నీ వన్ వీక్ కి ఒకసారి చేసుకుంటాం అండి మేము
ఉమ్ అంటే మీ అత్తయ పచ్చలు పెడతారా బాగా
ఆ పెడతామండి మేము టమాట పచ్చడి ఆ కాకరకాయ పచ్చడి ఉమ్ ఉహు ఆ ఆహా ఏం అండి
మీకు పచ్చడి పెట్టడం వస్తదా
పచ్చడి అత్తమ్మ వాళ్ళు పెట్టిరండి సంవత్సరం వెళ్ళంతే ఆ ఉరగాయ పచ్చడి ఉంటది కదండి అది పెట్టేశారు ఆల్రెడీ టమాట పచ్చడి ఉరగాయ పచ్చడి ఆ మరి పండు మీరపకాయ పచ్చడి సీజన్ లో పెడతారండి ఇగ
ఉహు టమోటా వచ్చి మామిడికాయ తింటార మీ ఇంట్లో బాగా పచ్చాలు
ఆ తింటరండి పప్పులో సైడ్కి వేసుకుంటే బాగుంటదండి వేడన్నంలో అప్పుడప్పుడు ఆ తిన్న బాగుంటదండి ఆ అవునండి
ఉమ్ మేమైతే చాలా వరకు తక్కువ పచ్చళ్లు
అవునండి ఇంట్లో చేసుకున్న పచ్చళ్లు కూడా టమాటా పచ్చడి ఇట్లా వేంపి చేసు కుంటాయి కదండి అవి పిల్లలకి బాగా ఇష్టం అండి ఇలా టమాటా పచ్చడి మిరపక కాయలు నూనెల వేంపి ప వెల్లిపాయ అవి ఇవి జీలకర్రేసి మిక్సీ పడుత చట్నీ అంటరు దాన్ని చట్నీ లాగా అది అవి చపాతీలో బాగుంటాయండి అట్లా పిల్లలు బాగా ఇష్టంగా తింటరు మా ఇంట్లో
ఏం పచ్చడి మేడం
టమాటా పచ్చడా అండి టమాటా పచ్చడ టమాటలు వ కొంచెం నూనెలో ద లైట్గా ఏం ఏంచేసి మిరపకాయలు ఎంచి ఆ మిక్సీ ఎల్లి ప్యాజీలకర్ర వేసి ఇట్లా మిక్సీ పడతామండి చట్నీలాగా ఉంటదండి
చ్చిన
ఆ లేదండి ఎండు మిర్చి చ్చి పచ్చిమిర్చి అండి పచ్చిమిరపకాయలు అవన్నీ ఇట్ల మొత్తం లైట్ గా ఏంచేసి నూనెలో
ఆనియన్సు టమోటా పచ్చిమిర్చ
పచ్చిపకాయలు ఏంచి కొంచెం ఎల్పయా జీలకర్ర ఎసేసి
ఉమ్
ఆ చల్లారిన తర్వాత మిక్సీ పట్టి చట్నీ లాగా బాగుంటదండి చపాతీలో
మేమట్టే చేసుకుంటాం మేము పులగం పచ్చడి అని ఎక్కువ అది చేసుకుంటాం
చేస్తారండి మీరు పచ్చళ్లు ఇంట్లో ఎక్కువ
అంటే ఊరగాయ చేయం గాని మామూలుగా డైలీ వన్ డే టూ డే దానికి ఇట్లా అదే అన్నారు కదా మీరు మిరపకాయలు పండు మిరపకాయలు పచ్చడి
థ్యాంక్స్ అండి మీరు విలువైన సమయాన్ని మాకు
థ్యాంక్ యూ మేడం
ఉంటానండి
ఉమ్